సిపిసన్న ఆ మీరు ఏది గులాబ్జామ్ బాగా చేస్తారా
ఆ చేేస్తా
అవునా
నా కొడుకు బో తింటాడు దాన్ని
ఆ యాంటీ మీరు అంటే ఇప్పుడు పా పాకం పడతారు కదా దానికి షుగర్ యాడ్ చేస్తారా లేదంటే జగ్గరే యాడ్ చేసారా
షుగరే ఇది మామూలు మనం వంటలు అవి సప్లై చేసుకుంటాం కదా గులాబ్ జ చంపిండ ఉంటలు చేసి పట్టుకొని పెట్టుకుంటాము వాటర్ పెట్టి టూ కప్స్ వాటర్ పెట్టి నేను షుగర్ వేస్తా షుగర్ వేసి బాగా అంతా కరిగని కొంచం అది కొంచం గట్టిపాకు వస్తాది ఇంకా కొంచం వాటర్ వాటర్ పాకు పాకు ఉన్నట్ టు ఆ అదే ఆఫ్ చేస్తాను అవన్నీ వేసేస్తాను ఇంకా మూసి పెడితే మొత్తం అంతా డ్రైపో
అవునవును
ఆ కొంచం యాలకుల పొడి ఎస్తాను
మ్
మ్మ్ అతే మీరు పాకుబడతారా
ఇదే బెల్లం పాకం పట్టిస్తాను ఎందుకంటే మేము షుగర్ తినమా సో అందుకు అది బెల్లంపాకం ఎక్కువ రోజులు నిల్వు ఉండదు మీర అన్ మీరు చెప్పినట్లు షుగర్ అయితేనే నిల్వ ఉంటుంది ఈ బెల్లం ఏమంటే టూ ఫోర్ డేస్ అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటె
మ్మ్
మ్మ్ అదే షుగర్ వియితే ఎన్ని రోజులైనా ఉంటది బయ
ఆ నేను ప్లాస్టిక్ బాక్స్ లోకేసి ఫ్రిడ్జ్ లో పెడతాను
అవునులేండి
ఆ మా బాబు బా రోజు తింటాడు నేను చేస్తే ఎన్నో ఒక కేయాజీ ప్యాకెట్ పక్క కేజీ ప్యాకెట్ పక్కా చేస్తాను నేను
అవునా
ఆ మా వాళ్ళు బా తింటారు మా బాబును బా తింటాడు వాాడు కోసం మళ్ ఇంకో ఒక బాక్స్ సెపరేట్ బాక్స్ కెసిపెడ్తా వాళ్ళు అంగన్వాడి కి పోయివస్తారు కదా వచ్చిన పాట్ల వానికి ఒక త్రీ ఫోర్ గుండలు వేసిఇచ్చినాననుకో తినేసీ మట్టసంగ పడుకుంటాడు ఇంగ మా నాన్న
ఉమ్
హుమ్ మీరు బెల్లంపాక్ పడతారా
ఆ అవునండి మేం షుగర్ తినమా అందుకోసం హుమ్
షుగర్ ఉందా మీకు
అహ నాకు కాదు ఎవరికి లేదు బట్ మేము షుగర్ తినం
పో ఆ
ఆ
టీ కాఫీ
టీ కాఫీ కూడా అలవాట్లేదు మాకి పెరుగు అంటే పెరుగు కూడా గట్టి ట్టి పెరుగు వేసుకుని తినం మజ్జిగ చేసుకునే తాగేది
ఓహో ఓకే ఓకే మంచి అలవాటేలేండి టీ కాఫీ టీ లేకపోతే చాలా మంచి అలవాటది
అసలు టీ కాఫీ అస్సలు తాగను నేను ఎప్పుడన్నా ఎవరైనా ఇంటికి వెళ్తే అయినా వాళ్ళు ఇస్తారు కదా కాదన లేకోకుండా ఇంకా కొంచెం లైట్ గా తాగుతానంతే హుమ్ వాళ్ళ ఎక్కడ అప్సెట్ అయితారో ఏమనుకుంటారో ఏమోఅనేసి అవును
ఆ
అట్లని కొంచెం తాగుతాను
ఆ అవి చనా మేలు ఆ అలవాటు లేకోకుండా మా వాళ్ళకి మా అత్త మామకి మా హస్బెండ్ కి టీ కాఫీ పి చనగా పిట్టి మార్నింగ్ టూ టైమ్స్ చేయల ఆఫ్టర్ నున్ చేయాల ఈవినింగ్ చేయాల మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ కూడా అప్పుడు చేసయాల వాళ్ళకి ఆ వారు చాన పిచ్చి చాన పిచ్చి వాళ్ళు ఒప్పుకోకపోతే హుమ్
అన్నం లేకపోయినా సరే కాఫీ టీ ఉండాల వాళ్ళకి
ఆ అయ్యో వన్ ఓ క్లాక్ అయింది టూ అయ్యింది అన్నంతినండి అని వద్దు ఫస్ట్ టీ చేసిఇయ్యి ఫస్ట్ టీ చేసి టీ తాగినక అన్నం తింటం అని చెప్తారు
ఆ సేమ్ మా ఇంట్లో కూడా ఆ మూడు అయింది అంటే నా ఆ కాఫీ గాని టీ గానీ ఏదో ఒకటి అదే మార్నింగ్ అయితే ఈయన పొద్దున్నే బ్రష్ చేస్తేనే టీ ఉండాల
ఆ సేమ్ నేను ఇంకా అసలు లేస్తూ లేస్తునే అంటే టీ పెట్టాలా ఫస్ట్ వాళ్ళ టీ ఇచ్చేసి నేను మళ్ళీ పని కి వంగుకోవల
అవును
ఆ ఫస్ట్ టీ నా కొడుకు పొద్దున్న లేసమ పాలు టీ కలిపియమ్మ అని చెప్తాడు ఒకేసారి లేసి పొద్దున్న
అవునులేండి
ఉమ్ పాలు టి కలిపి బిస్కెట్స్ తో ఇయి రస్క్ బిస్కెట్స్ వస్తాయే అవి ఇస్తే తినేసి ఇంక నిధానంగ ఉంటడు నైట్ అంత ఏం తినడు వాడు దానికి పొద్దున లేస్తనే ఆకలిఅయితాది హుమ్
నైట్ టైం కూడా ఫ్రూట్స్ అట్లా అలవాటు చేయయండి కొంచెం
అస్సలు ఏమేమి కుట్ర తినడు బిస్కెట్స్ చిప్ నువ్ ఇట్లా ఫుడ్ తిన్మంట్ తింటడు గాని ఫ్రూట్సు బననా ఇవన్నీ ఎం తినడు వాడు అసలు ఫ్రూట్స్ తక్కువ ఇంకా పరంకాయ తింటడు కానీ అవి చెక్కిపేడితే ఏదో అదంత చిన్న ఈగ వాలేదితే అంతే ఇంక వాడుతింటే తినే పోతే పయా ఆది కట్ చేసినమంటే ఇప్పుడే తినాల లేకుంటే ఏదో చిన్నిగా వాళ్ళేది అవన్నీ ఇంక ఎందుకు ఇస్క్ మనేసి వాళ్ళనాన్న ఆ శారీ వచ్చి పట్టుకున్నోడు పెట్టి దూకిండు టచ్చేసి పెడితే వేస్ట్ అవుతది అంటడు
అవును నిజమే పిల్లలు ఏమంటే కల్లు కావాలంటే కడుప్ వొద్దంటదండి అట్ల తినాల తినాలంటారా పెట్టినామంటే అసల్ నాక్ వద్దు అంటారు కొంచెం టేస్ట్ చూస్తరు అంతే
ఆ వాడు పాప ఎక్కువ తింటడు ఇంగ అది కట్ చేసి పెడితే నల్ దిగులు వడేది అంత ఇదయ్యేది అనేసి ఇంక పెట్టను డే టైమ్ ఉన్నప్పుడు కట్ చేసి ఇస్తే తింటాడు
అవును మా ఇంటి పక్కలా ఉమ్మ్ మా ఇంటి పక్కల కూడా ఒక కొడుకున్నాడు ఆపిల్లాడు అంతే అసలు ఫ్రూట్స్ ఏ తినడు మా ఇంట్లోకి ఒస్తే ఏదైనా ఫ్రూట్స్ పిల్లాడు కదా ఫ్రూట్స్ తింటాడేమో కాయ్ ఇచ్చిన పండేసిన అంటే వద్దు వద్దు అన్ వద్దు బేబీ నాకు తినేటివి ఉంటే పెట్టు అనది ఇవి తినేవేరా ఇవి తిను అనంటే అవి కాదు నాకు తినేవి ఉంటేవి పెట్టు అని అంటాడు
అవును మా పిలాదివరిండె అనుబొతు ఈ ఫ్రూట్స్ ఇస్తే తీసుకోరు ఏమన్నా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇట్ల ఫుడ్ చి ఇంకా తీసుకుని వస్తరు ఇంటికి
అవునులేండి నా నాకేమంటే పిల్లలు వస్తేనే ఇంటికి వాళ్ళకి చాక్లెట్స్ అంట ఇట్ల బిస్ క్లేట్స్ అంట ఏవి ఇవ్వను నేను అసలు ఉం ఇవ్వను అసలు ఇవ్వను చాక్లెట్స్ ఫ్రూట్స్ ఒకటే తింటా అంటే ఫ్రూట్స్ ఒకటి కట్ చేసి ఇస్తా లేదంటే పాంగ ఇంటికి పం
అదే మంచి పని ఉన్
చేయను మిక్చర్ అంట చిప్స్ అంట ఇట్లవి అలవాటు చేసినవంటె దానికి అలవాటు పడతరు
ఉమ్మ్ అవే అడుగుతరు కరెక్ట్ ఉన్నలేకపోయినా అవె అడుగుతారు
అదయితే ఫ్రూట్స్ అయితే నా మా ఇంట్లో ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క ఫ్రూట్ ఉంటాయి అవయితే నేను పెట్టగలను
ఉమ్మ్
వాళ్ళతో పాటు మనం కూడ తినచ్చు మన హెల్త్ కూడ మంచిది కదా అనేసి
అవునులే
ఫ్రూట్సో టి తింటా అంటే మంచి కడిగి కట్ చేసి పెడతరు వాళ్ళతో పాటు నేను కూడ తినేస్తాను
అవును
ఉమ్మ్
ఉ
అదొక అలవాట్ నకి పిల్లలకి ఎందుకో నాకి ఏం అంగడికి ఫుడ్టుగాని తినాల తినిపియాలంటే తినిపించి బుద్ది కాదు.
ఇంగా ఇవి నీళ్ళ ఫ్లూట్స్ అంటారే వాట్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివి ఇంగా మంచిది.
ఆ మంచిది ఆ ప్రతి ఒక్క ఫ్రూట్ ఏ సీజనల్ ఫ్రూట్ అవ్ ఆ సీజనల్లో కమ్ కంపల్సరీ తింటాము. ఒకవేళ దరికితె దొరికితే కూడా బయట తెచ్చుకుంటాము.
అవునా అయితే ఆ
ఎనీ టైం కంపల్సరీ మా ఇంట్లో ఫ్రూట్స్ ఉండల్లా మా ఆయన ఫ్రూట్స్ కంపల్సరీ తింటాడు డైలీ.
ఆ అది మంచి హ్యాబిట్లె ఆ టీలు కాఫీలు కన్నా దానికి పెట్టెది దీన్లకి పె యితే ప్రశాంతంగా విటమిన్స్ ప్రోటీన్స్ వస్తాయి, కడపులో సల్లగా ఉంటాది ప్రశాన్ ఉమాంతు
అవునవును మా ఆయన మా ఆయనకి కాఫీ టీ అలవాటు ఉన్నింది స్టార్టింగ్లో. బట్ నేన్ మా మానిపించేసినా నేను తాగనా అతని కోసం ఒకటే నేను కాఫీ గాని టీ గాని చేయలా.
ఉ
ఉమ్ నా వల్ల కాదు నీకొక్కరినికి పెట్టాలంటే టీ అయితే కొంచెం టైం పడుతది అది ఉడుకుతానే ఉంటాది.
ఉ
ఉ అందులో ఒక్కడి కోసం అనేసి నేను చెయ్యను అనేది మంచిగా ఫ్రూట్స్ తినేసి పోమని అంటా
అదే వదిలేసి గట్లా నే ఆహా మా వాళ్ళ ఇంగా అన్నం టైం అయిందిగా అన్నం వేడి వేడిగా ఉంది కాలతాంది తినేకిపోయింటి ఫస్ట్. టీ చేసి టీ చేసినాక తిన్ తాగి తింటాలే అని చెప్
ఆ నాకైతే టీ చేయమని చెప్పినా అంటే టార్చర్ అయిపోతుంది నాకి, ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావ్ నన్ని అని అంటా నేను.
హి హి హి మాట్
అది ఎందుకో విసుగొస్తాది కదా ప్రతిసారి గిన్నెలు కడగాలి టీ పెట్టాలి కడగాలా పె
నావి టీ కాఫీ గిన్నెలే మూడు గిన్నెలు పెట్టుకున్నాను నేను టీ కాఫీ గిన్నెలే మూడు పెట్టు కున్నాను దాన్ని పోగలల్లా ఎందుకు గడుగుతావు ఎందుకు కడిగే ఓపికా ఉండదని మూడు ఒకసారి చేసే కొని మూడు ఒకేసారి గడిగేస్తు కదా అంటారు నన్ని
అవునులేండి
ఉ ఆ పొగులల్లా కడగల్ల పెట్టల్లా కడగల్లా పెట్టలంటే అయ్యే కథ కాదు అది విసుకొస్తుది ఇంక పొగలల్లా కడిగినటే ఉంటాది దాన్ని. మూడు పెట్టుకున్నాను కాఫీ కొటి టీ కొటి బ్రూ కొటి ఏది కావాలంటే అద్ పెట్టెడము చేయడము పక్కన పడేయడము ఆ సింక్లోకి అంతే.
అంతేలేండి
నహు ముందు ఈవినింగ్ టైమ్ నాలుగు గంటలకి అప్పుడు అన్ని కడిగేసుకుంటాను.
ఉ నాకే అలవాటు వున్నిన్ అంటే టీ చేసేదాన్నేమో నాకు అలవాటు లేదు కదా అందుకే నాకు వినుగొస్తుంది అనమాట వాళ్ళు టీ అడిగితే మా ఇంట్లో వాళ్ళు.
ఉ
ఇంత పిచ్చ మనుషులకి అని
పిచ్చి అంటే అడుగుతాంది నాకి ఇంకా తప్పు ఉ అయ్యో అది అది తాకపోతే ప్రాణం పోతాదంట నా మొగుడు ఒకటే సరే
హు సేమ్ అట్లా అట్లనే ప్రవర్తిస్తారు ఉం
మొత్త తిన్ని టీ తాక్కండా చేసేస్తావు బయటపొయ తాగేస్తావా అంటాడునమాట మాకు పక్కన షార్స్ దిండి గా ఉండాదిలే టీ షాపు చేసేస్తా పక్కన మీద తాగిస్తావాలంటే పక్కన పోయి పది రూపాయలు ఎందుకుడతారు ఇంకాట్టి పది రూపాయలు పెట్టికి పొస్తా వీడ అంటే
అది ఇంట్లో చేస్తే ఇంకా ఎవరైనా తాగేవాళ్ళగాను అంద అవుతారు
ఆ మొత్తం అమ దాదర వాళ్ల ముగ్గురికి అతుంది అదే రూపాయలు ను అంటే అదే ఇస్తాడే
అది పది రూపాయలకి ఓ పాలు ప్యాకెట్ వస్తాది
ఆ వస్తది కానీ బయట తాగేస్తుని పది రూపాయలు వేస్ట్ అవుంది కదా ఆ పది రూపాయలు నాకు ఇవ్వునేను టీ చేసి ఇస్తా నీకు అంటే ఇవ్వడు అట్లయితే ఇవ్వడు బయట పెట్టేసి తాగరామ్మాను పెట్టి తాగేసి వస్తాడు రెండు కప్పులు ని తాగేసి వస్తాడు
మాయనా ఎంత బాగా నీకి శాలరీ లాగా ఇస్తాలే నెల నెల నాకు చేసి పెట్టు వంట బాగా అని అంటాడు
ఏంటినేను నీకేమన్నా పని మనిషినా అట్లా చెప్తున్నా నోనో క నేనండీ ఇస్తాలేనన్న నీకు డ బ్బులు ఇస్తాలేనన్న చేసి పెట్టు నువ్వు నాకు చేసి పెట్టే క కదా నిన్ను చేసుకుంది అని అంటాడు ఎంత బాగా
ఆ ఏ సేమ్ ఆయన ఏమని కొద్ది తీసుకున్నట్ే నిన్న ఎందుకు చేసుకోయండి అది నా వండి పెట్టడానికి నిన్ను తెచ్చుకున్నది ఇంట్లోకి ఇంక దేనికి కాదని చెప్తాడు ఆ నిన్నను వండి పెట్టుకోడానికి తెచ్చుకుని నాకు వండి పెట్టేకి నిన్ను తెచ్చుకోండి ఇది నాకేం బోరువై తెచ్చుకోలేదున్నంత తొడుత కంట
ఉం
ఉ ఇగొండి మా అమ్మ వాళ్ళుఊరికి ఇంటికి పోతున్నానుకో ఎప్పుడు ఫోన్ చేసడు ఎప్పుడుస్తావు ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేసింటాడు అప్పుడే పోయే పొద్దున పోతావ సాయంకాలిక ఫోన్ చేసింటాడు అట్లా ఉంటే ఉండలేకరు లేకపోతే అట్లా చేస్తారు
అవును నిజేమే చేస్తారు ఎప్పుడోస్తావుో ఎప్పుడుొస్తావు అని విసిగిస్తారు
సరేక్కథ్యాంక్ యూ
ఆ ఓకే అండి